లో ఉమ్ బావున్నా అండి మీరు బావున్నారా
ఆ బాగున్నామండి తిన్నారా
ఉమ్ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నాము ఏం తిన్నారు
మేమా బిర్యాని
బిర్యాని ఆ
ఉమ్ మీరేం తిన్నారు
టండి అంటే నామల్గ పీ జీ స్ లో అయి తే ఆఫ్టర్నూన్ పెడతారు కదా మీకేంటి ఇప్పుడు నైట్ పెడతారా నైట్ పెడతరా అవునా హలో
హలో ఏంటండి సౌండు
అదా
ఆ
అసలు వాయిస్ రాట్ల
అవునా కొంచెం బక్కకొస్తే మాట్లాడతార అండి
ఉమ్ సరే అండి
ఆ ఆ ఆ మా ఏం చేస్తున్నావ్ అయితే
ఆ సరే అండి
ఏం చేస్తున్నారండి
స్త
ఏందండి
అవునా ఏం వర్ కండి అంటే ఏం చేస్ ఏం వర్కు
హలో
హలో చెప్పండి వినిపిస్తుందా
హలో
హలో
ఆ మికి వినిపిస్తూ హలో
వినిపిస్తాందండి మీకే
ఆ వినిపిస్తాంది కదండీ
ఏం వర్క్ చేస్తున్నారండి
అవునా అంటే మీకు ఇప్పుడు చైల్డ్హుడ్ మెమోరీస్ గురించి మాట్లాడుకున్నామా
ఉమ్ ఓకే అండి
ఆ మీకు బెస్ట్ చైల్డ్హుడ్ మెమోరీస్ ఏమేం ఉన్నాయండి
నా
ఆ
అంటే బెస్ట్ మెమోరీ ఊ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండేది కట్ ఏం లేనా
ఆహా అలాంటి అంటే అలాంటే ఏం లేదు కానీ స్పేషల్ అంట ఏం లేదు కానీ అయి అప్పుడు గడిపిన అవన్నీ నీకు బెస్ట్ మెమోరీస్ లాగే
అంటే ఉంటాయి కదండి ఏదో ఒకటి బెస్ట్గా ఎందుకుండవ్ ప్రతి ఒక్కరికి ఉంటాయండి.
మీకి ఉండదు అలా
మాకైతే అంటే మేము స్కూల్ లో ఉన్నప్పుడు హోలీ పండగ అన్నప్పుడా హోలీగాన్ ఆ హోలీ పండగప్పుడు కాలేజ్ ఉండదండి మాకి
ఈ
ఆ కాలేజ్ ఉన్నప్పుడు అంటే మేము కి పోయి హోలీ సెలబ్రేట్ చేసుకుంటాం సార్ అని అడిగినం అన్నమాట. అడిగింటే సరే ఓకే చేసుకోపోండి అన్నారు. ఆహ ఇప్పుడు చేసుకున్నాము అంటే మా ఫ్రెండ్ నీళ్లు పోసేకి వస్తాననింది. నా పైకి అప్పుడు అది టైస్ ఉంటాయి కదా. ఆ నేను అట్ల పరిగెత్తిపోతున్నా అనమాట నాపైన నీళ్ళు పడకూడదు అనేసి అట్లా నేను నీళ్లు నా పైన పడగానే నేను జారీపన్నాం అన్నమాట. త
అయ్యో
అహ్హ్హ్ ఆ జారి పన్నాను అది కూడా టైమ్స్ కొన ఉంటుంది కదా. ము గా షాపుగా అక్కడ పన్నానాన్నమాట ఆ అహ షాపు ఉండేది. లాస్ట్ లో షాప్ ఉంటుంది కదా. ఆహ అక్కడ పన్నాన ఇంకా అది కూడా కన్ని కొంచెం మిస్ జస్ట్ ఆహ అక్కడ పడింది. క లోతుకు పోయింది, కోసుకు పోయింది, బ్లడ్ అయితే కార్తనే ఉన్నింది. కంటిన్యూస్ గా వస్తానే ఉన్నింది. అట్లా పడిన ఎం అ ఊ అప్పుడు మా సర్ వాళ్ళు వచ్చి మళ్ళీ కర్చీపు గట్టిగా పట్టుకుని అట్లా చైర్ పైన కూర్చోబెట్టి మళ్ళీ ఇంటికి పోనించారు. అంటే హాస్పిటల్కి పోయినాము అప్పుడు ఉహు ఉ కానీ అ ఇప్పుడు ముందయి తే బాగా ఏడ్చాను అంటే అట్లా జరిగేసింది అనేసి అంటే నొప్పి వస్తుంది. కదా ఫస్ట్ లో పడినప్పుడు ఏం నొప్పు ఉండదు మళ్ళీ కొద్దిసేపు అయినాక కళ్ళు తిరిగినట్టు అట్లా అంటే బ్లడ్ అంత పోయింది కద అందుకే కళ్లు తిరిగినట్టు అ అట్లా అయిపోతది అంతే అదే అదిే ఇప్పుడు అట్టయే గుర్తుండిపోయింది తెలుసా అది
చెప్పిన
ఆ అవును అంటే ఆ ఫ్రెండ్స్ అందరు అడుగుతూ ఉన్నార అడుగుతూ ఉంటారు అనమాట ఇక్కడ ఏమైంది ఇక్కడ ఏమైంది అనేసి అది అప్పుడు అది చెప్పుకోని ఇంక స్కూల్ లో జరిగింది అని అది ఒక మెమొరీ ఉ
ఉ
అది కూడా పండగ ఏం తెల్సా ఆ అంటే అడిగి మరీ పోయినాం కదా అడిగి మరీపోయినందుకు ఇట్లా చేసుకున్నాం అనేసి అది రిగేట్ ఫీలింగ్
ఆ
మీకు ఇలాంటివి ఏమి లేదా
ఆకే అంటే అన్నీ నయి అలాంటివి అ నాక హఫ్ చొప్పుడానికి ఆరు మలా ఎ పాాల
అయ్యో ఏ అయ మీకు ఎట్లా డిస్క్రైబ్ చేయాలనిపిస్తున్నా అట్లానే చే్యడి
ఆ నాకు అయినా నాకు సరిగ్గా చెప్పుడానికి రాదు
ఆ ఇంకేంటండి విశేషాలు హలో హలో వినిపిస్తుందా అండి హలో హలో హలో హలో హలో హలో ఓక హలో వినిపిస్తుందా అండి హలో హలో